విషందా ఆ బాగున్నామండీ మీరు
ఆ మేము కూడా బాగున్నా టిఫిన్ ఏంటి అండి అ
ఆ అయింది
ఆహ మావి కూడా అయ్యింది
ఏం చేశారు
ఈ రోజు పాపకు అటుకుల పాయసం చేశాను ఏదై తిన్నాను హ ఓే ఏం చేస్తున్నారు ఇంకా
లే
హలో
ఆ మీకు నచ్చిన పూలే ఏంటడి
నాకు నచ్చినప్పులు మళ్ళా పులు అండి ఇప్పుడు సమ్మర్లు వస్తాయి కదా స్మెల్ బాగుంటది మీకే ఫ్లవర్స్ అంటే ఇష్టాం పూవ్లు ఎందుకనంటే సంవత్సరాల ఎడాకాల మా అవునా ఎండాకాలం మాత్రమే వస్తాయి కదా దొరుకుతాయి. మళ్లీ కొంచెం వాసన కూడా మనసుకు చాలా బాగుంటది కదా ఉమ్ కొంచెం ప్రశాంతంగా అనిపిస్తది. వాసన చూస్తుంటే.
అవును నాకు ఇష్టం.
ఉంటుంది ఉమ్ ఈ కనకంబరాలు అయితే పెళ్ళిళ్ళ సీజన్లు కనకాంబరాలు అయితే బెస్ట్ మంచిగా ఉంటది. ఎందుకనంటే బరువు తక్కువ ఉంటాయి. మళ్ళీ పెళ్లి కూతుర్లు కానీ ఎవరన్నా పెట్టుకోడానికి కూడా ఈజీగా ఉంటాయి. ఉమ్ మీకే ఏ పు పువ్వులు పెట్టుకోవడం ఇంటెస్ట్ అనిపిస్తది.
మల్లెలు ఇష్టం నాక్కూడా ఇన్
ఉమ్ ఉమ్ ఇప్పుడు ఊర్లలో పెళ్లి ఏ పెళ్లికి వెళ్ళినా ప్రతి ఇంట్లో చెట్లు ఉంటాయి. కాబట్టి మల్లె పూల వాసన ప్రతి తలలో మల్లె పూల వాసన అసలు. చాలా అద్భుతంగా అనిపిస్తది ఎండాకాలం పెళ్లిలల్లా.
అవునండి చాలా బాగుంటది.
అవును ప్రతి ఒక్కరు నెత్తిల పెట్టుకుంటారు. పిల్లలకు మామూలుగా ఇంట్లో కూడా ఏదైనా పండగల అయినా అది ఇళ్లే మల్లె పూల తోట లెక్క వాసన వస్తది. ఒక్క పువ్వున కూడా అంత చాల చక్క వాసన వస్ గోలి
నీది చెప్పేది నట్టే.
ఉమ్ కనకంబరాలు అయితే అ ఇంకేమన్నా పువ్వులు అని అంటే ఇక్కడ ఆహ్ పెళ్ళిలా లిల్లీ పువ్వులు పెడతారు. ఆహ్ మళ్ళా తర్వాత చి చేమంతులు దొరికేవి నా చిన్నప్పటివి. ఇప్పుడు ఇప్పుడు చాలా కరువైపోయాయి చిట్టి చేమంతులు. చిన్న చిన్నగా ముద్దు ఉండేదసలు. మీ మీ ఉర్లెమ్మన్న. చిట్టి చేమంతులు దొరుకుతాయా అండి. ఇంట్లో తోనా చెట్లు తెంపుకుంటార.
ఆహ్ పెడుతది మా మమ్మీ అలాగే మనం డెకరేషన్స్. సమానన్ని ఇక్కడికి వెళ్ళి నా. అప్పుడు కూడా చమంతి పువ్వుల తోటే. ఆహ్ డెకరేషన్ చేస్తారు కదా.
అవును ఇప్పుడు ఆహ్ మన దేవుళ్ళని చేస్
ఉమ్ అయ్యప్ప స్వామిది ఆహ్ పడి పూజ చేసేటప్పుడు కూడా చామంతి పూలే ఎక్కువ పెడ్
అవును ఎందుకని అంటే ఆ దేవునికి వాసన వచ్చే పువ్వులు అంటే పడదు ఎందుకని తను బ్రహ్మచారి గదా అయ్యప్ప స్వామి బ్రహ్మచారి గదా అనే వాసనచే పువ్వులు అసలు పెట్టరు
ఓ అవునా
టె అది కొంచెం ఆ ఎలా అంటే ఇది పెళ్ళిల్ల వాడతారు మళ్ళీ కొత్తగా పెళ్ళ అయిన వాళ్ళు గానీ ఆ అలా కొంచెం ఉంటాయి అన్నట్టు వాసన వచ్చ పూలు దేవునికి ఎక్కువనేసి చేమంతి పూలు బంతి పూవ్వులు ఎక్కువ వాడతారు
అవునా అండి మీరు ఎప్పుడైనా పడిపూజకు ఏళ్ళారా
ఆ పడిపూజకి వెళ్ళాను మా నాన్న ఒకసారి మాలేసుకుంటే వెళ్ళాను హిమాలి తర్వాత వెళ్లాల్సి రాలేదు చాలా సే సార్లు ఎదురు చూసాను కాక పిలిచినప్పుడు నాకు కుదరలేదు కాకుపోత ఏ ఉప్ప భోజనం చేస్తరులేండి చాలా సార్లు
నాకు చూడాలని చాలా ఆస్ చం ఉంటది కానీ ఒక్కసారి గుడా పోలేదు
హమ్ నేను ప్రతి సంవత్సరం మా ఆయనను అడుగుతాను ఈ సంవత్సరం అయినా మాల వేసుకోవ అని నాకు ఎందుకో ఇష్టమ్మా అయ్యప్ప స్వామి
అవునా అండి
ఉమ్ నాకు ఎందుకో స్టార్టింగ్ నుండే మొదటి నుండే అయ్యప్ప స్వామి అంటే ఇష్టం కానీ మా ఆయన మాల వేసుకోమంటే నేను ఉండలేను అనీ అన్నరు అయిన దేవునికి మాల ఇష్టంతో వేసుకోవాలి ఒకరి ఇబ్బందుల తోటి కాదు కదా ఇబ్బంది పెడతా చేసుకోకూడదు కదా అది నేను కూడా ఏమ్ అడగట్లేను కాకపోతే నాకు ఉమ్ ఇప్పుడు ఎండకా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయింది మంచిగా అందరు మల్లెపూల తోటి పెట్టుకొని వస్తారు ఇగ చాలా మంచిగ అనిపిస్తుంది ఆ డెకరేషన్ కూడా పూల పూల తోటే చేస్తరు ఎండాకాలం కాబట్టి
అవునండి
తగ అనిపిస్తది పూలతోని డెకరేషను మండపాలు పెళ్లి మండపాలు
మా ఇంట్లో గుడా పూల చెట్లు ఎటుకుండే
హ
మన ఇంట్లో గుడా పూల చెట్లు పెట్టుకుంటే మంచి ఆ మంచిగ అనిపిస్తది ఆ మనషికి ఆనందం ఇంకన్నీ.
అవును మల్లి యే ఇది, ఇది ఒక బంతి పువ్వులు అనేసి, మళ్ళా ఇంకా. కనకంబ్రాలల్ల కలిప్. ఆ తుర్కబంతి, నా చినతనంలో చూశాను. ఇప్పుడు చాలా తక్కువ ఉండే. అప్ అప్పుడు మా ఇంట్లో పెట్టుకునే వాళ్ళం తుర్క బంతివి, మల్లె తోట, ఆ మల్లె. చెట్లు రెండు. బంతి పూలు, ఒక నాలుగు చెట్లు ఉండేవి. అసల్కూ తుర్కాబంతి ఉంటే నే. చూస్తుంటానే, భలేగ్ ఉండేది. ఇప్పుడు ఆవిట్.
భలే ఇష్టం తుర్కా బంతిపూలు.
అవును తురక బంతి పూలు, గోరంట పువ్వులు, బతుకమ్మలు అయితే రంగురంగుల బతుకమ్మల తోటి అసలుకు చాలా మంచిగా అనిపించేవి కాని ఇప్పుడు పువ్వులు చాలా తక్. ఎక్కువైనాయి, అంటే మన ఇక్కడ దొరికే పువ్వులు చాలా తక్కువైనాయి, బయట నుండి తెప్పించుకునే పువ్వులే ఎక్కువైనాయి, మీరు చిన్నప్పటి నుండి ఏ ఏ పువ్వులు ఎక్కడ చూసారు.
ఎక్కువ అయితే, మా ఇంట్లోనే మా అమ్మ పెడుతుండే, మా అమ్మ మా అక్క కలిసి. బంతిపూలు, గులాబీ పూ. పూలు, మల్లె పూలు. కనకంబరం పూలు, అన్ని మొక్కలు నాటిస్. తుండే, వానకాలం వస్తే మొక్కలు నాటేసి ఉమ్మ్ నాట్. స్తారు అన్నమాట, స్కూలుకు పోయే టైమ్ లో ఇగ అవి తెంపుకొని. పెట్టుకునేది.
అవును ఇంగ మేము కూడా చిన్నప్. నాలాగే పెట్టేది. చాలా మళ్ళ ఇవి. ఉహుమ్ ఇవి ఉండేవి అన్నట్టు, అవి బంతిపూల కో ఆ బతుకమ్మ కోసం బంతినారు పోసేది. అవి మంచివే. ఆ మళ్ళీ పోక బంతి పూల మధ్యలా మళ్ళీ తంగేడు పువ్వులు, తెంపుకోచ్చుకునేది మంచిగా.
ఉమ్ బతుకమ్మ అంటానే ఇంగా పువ్వుల తోని.
అవును చాలా చక్కగా అనిపించేది చూడ్డానిక్. గూడ. చాలా ఆనందంగా అనిపిచ్. చ్చేది వాటిని జుస్తుంటే గూడ.
మీరు బతుకమ్మ పండుగ, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు.
ఊర్లో ఉంటే మాత్రం పువ్వులు కొనుక్కొచ్చుకునేది, అది పువ్వులు తెంపుకొచ్చుకునేది వాళ్ళ చెట్లకు వీళ్ళ చెట్లకు అది కలిపి.
ఉమ్మ్ అవునా.
ఆ తెంపుకోచ్చుకునేది. బతుకమ్మ ఆడేది బా మళ్ళీ తంగేడు పూలకు పోయేది. గునుగు పువ్వులు, మళ్ళా ఇంకా చేమంతి పువ్వులు అన్ని రకాలుగా పువ్వులు మంచిగా మళ్ళా, లిల్లీ పువ్వులు. లిల్లి పువ్వులు ఎక్కువ కొనుక్కొచ్చుకునేది.
అవునా మేము బంతి పూలు ఎక్కువ కొనుక్కొచ్చుకునేది
లిల్లీ పువ్వులు చెరువులు ఉంటాయి దగ్గర చెరువుల దగ్గర
ఆ తామరపువ్వులు
తామర పువ్వులు ది కొనుచ్చుకునేది చాలా అసలు అన్ని పువ్వులు కొనుకుచ్చుకునేది చెట్లకు దొరికేది కాక చాలా పెద్దగా చేసుకునేది బతుకమ్మ మళ్ళీ బతుకమ్మల కాడికి ఎల్లినంక నీ పువ్వులు ఏమేమి పెట్టావు అని కంపేర్ చేసుకునేది ఏ తొమ్మిది పదకొండు బరుసలు అన్ని పువ్వులే అది అన్నట్టు మళ్ళీ చాలా బాగా పెట్టుకునేది పూల చెట్లు బతుకమ్మ కోసమే ఎక్కువసేపు పూ చెట్లలను నాటేది మేము
అవునండి మేము కూడా బతుకమ్మ కోసమే గోరింట పువులనే పెడతారు బతుకమ్మ కోసం వానకాలం వచ్చినప్పుడు అవి చాలా బాగుంటాయి బత్ కమ్మల్లో పేరిస్తే కదా
బాగుంటాయి అవి బలేగా పూస్తాయి మళ్ళీ ఎన్ని రకాలు టాయో అవ్వాయి అసలకు ఒక్కటెరెండ అవును రంగు రంగు చాలా రంగులు ఉంటాయి అందులో అసలకు నేనైతే ఆ చాలా ఇప్పుటికి కూడా మా అమ్మల ఇంటికాడ ఉన్నాయి మేం వెళ్తే మాత్రం మా పాప వాటిని దెంపి ఆడుకొని నెత్తిల ఇట్ల పెట్టుకున్నట్టు చేస్తది ఎన్ని కలర్లు ఉంటాయో ఆ మళ్ళ అన్ని రంగులుగా ఒకటే పువ్వులల్ల కూడా ఉంటాయి మిక్సింగ్ కలర్స్ అన్న కూడా ఉంటాయి వాట్లో
అవునండి ఆ మిక్సింగ్ కలర్స్ ఒకఒక చెట్టు వస్తాంది అది కూడా బాగుంటది
ఆ మిక్సింగ్ పింకు ఆ మెరూను రెడ్ డు వైట్ అట్లా మిక్సింగ్ కలర్ లో ఒక చెట్టు వస్తుంది అలా గులాబీ చెట్టు దొరకద్ దు మంచిగా దొరికితే చాలా బాగుండు కదా
ఉం అవునండి ఇవి ఇవి బతుకమ్మలు పేర్చుకుంటే చాలా బాగుంటాయి
అవును గులాబీ చెట్ అసలకు దొరకదు అందులో చాలా సార్లు నేను కూడా ఆ సెర్చ్ చేసాను అన్నట్టు అస్సల్ దొర్ అక్క లేద నాకైతే మా అమ్మ అట్లా మా ఇంటి దగ్గర ఎక్కడన్నా పెడదాము అనేసి,
అవునా అండి
ఇంకా అండి మీరు ఈ మధ్య ఏమన్నాపెళ్ళి కి వేళ్ళు తున్నారా
ఈ మధ్య ఒక పెళ్ళికెళ్లాము మా స్నేహితురాలది అక్కడ కూడా మేము చాలా డెక్ క్రేషన్ పువ్వులు చూసాం మస్తు అనిపించింది చూనకి
మీరు ఏ పువ్వులను పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్త కర్ చామంతి పూలేనా,
ఆ చామంతి పూవలయినా గులాబీ పువ్వులు అయినా కూడా చాలా ఇష్టం అండి. అవి పెట్టుకోనికి మంచిగా అనిపిస్తాయి పెట్టుకుంటే, అవి చూస్తేనే మనసుకు ఒక హ్యాపీనెస్ కలుగుతదండి, ఆ ఒరిజినల్ పూలతో డెకరేషన్ చేసి శర్మ ఫ్రెండ్ పెళ్ళిలో చాలా బాగుండే డెకరేషన్ కూడా చూస్తేనే ఇక అక్కడే ఉండాలి, చూసుకుంటూ ఉండాలి అనేశి అనిపిస్తుండే,
ఆవున
ఊ ఇంకా, పెళ్ళి లో చాలా బాగా ఎంజాయ్ చేసాం హు
సరేనండి
ఆ సరే అండి
న్నా